అలో
అలో
హాలో ఆ ఇనిపిస్తుంది
రేపు సుక్రవారము హలో వినిపిస్తాంద
ఊమ్
రేపు సుక్రువారము మా ఇంట్లో ఫెస్టివల్ లాగా చేసుకుంటాం దేవుడు పండగ. పండగ లాగా ఇల్లంతా క్లీన్ జేస్ కొని దీపాలు బెట్టుకొని చేసుకుంటాము మీ ఇంట్లట్ తు జేసారు. మేము దీపాలన్ని క్లీన్ జేసుకొని పూలు అన్ని బెట్ట టి కర్పూరము అగర్వతీలు వెలిగించి. దేవుణ్ణి తెల్లవారుతో ఏం తినగుండా పూజిస్తారు.
నైవేద్యం రేపు ఎమ్ చేస్
నాకు ఏడుకొండలు స్వామి అంటే ఇష్టము, అమ్మవారంటే ఇష్టము.
హుహు్
మీరు మీరు
హు లేపు సింపుల్గా మా ఇంట్లా పూజ్ జేస్తారు.
మీరేం జేస్తారు. మీ ఫ్రొ మీ ఇంట్లో
అంటే నైవేద్యాలు అవి బలంగా చేసుకోకుండా మా దీపం వెలిగించి అగర్వతిల్ కర్పూరంతో ఆ జస్ట్ పూజ్ జేస్తాము.
ఆ
నా ఇంట్లో వాళ్ళంతా పనికెళ్తారు గావట్టి మా పూజ పెద్దదిగా చేసుకునేంత టైం ఉండదు. ఉమ్ సింప్ ప్పులుగా చేసుకొని ఈవినింగ్ టైం కావాలంటే గుడికెళ్ళేసి వస్తా వాన్ మీరు యా పెటేక్
హు మేము అంతే
మాము కప్పిల్ తిత్తాము, ఎక్కువ ఏళ్తాము.
చెప్పండి. మేము కూడా అంతే
ఆ ప్రతి రోజు అంటే ఇంటి దగ్గర ఆ హరేరామ్ హరేకృష్ణ గుడి ఉంది. ఆ గుడిక్ కెళ్తా ఉంటాను.
ప ప్రతిరోజు
హుహ్
ఆ అవునా మేము అంతే సనివారం అయితే అలిపిరికి ఏళ్తాము సోమవారం అయితే ఈశ్వరుడి గుడికి ఏళ్తాము. అట్లా వెళ్తా వస్తా ఉంటాం మేమ్ కూడా మీ ఊర్లో
హు్
ఆ భే భేస్తవారము సాయిబాబా గుడికి మీ ఊర్లో ఫెస్టివల్స్ ఏమి జరగవా
సు హుహ్ ఇక్కడ గూడు హా నేను హిందువే మీరు
ఉహ్ మీరు ఒక హిందువా హుహ్ మేగూడా
అంత వరకు వెయిట్ చేయముద్. దేవుడి దర్శనం అయిందంటే వచ్చేస్తాం
జరిగిన అంత వరకు ఉండి ప్రసాదాలు తినేసి వస్తారా మేమైతే ప్రసాదాలు తినేసి వస్తాము తీసుకొని వస్తాం
అ ఆ ధన్యవాధు
హలో